హలో
ఆ అక్క వినిపిస్తుందా?
హాయ్ రా
ఆ హాయ్ అక్క
అ అరె నేను పల్లేటూరు పట్టణాలకు మధ్య ఉండే తేడాల గురించి మాట్లాడిన
ఆ
మీరెక్కడుంటారు మీరు పట్టణమే గద
ఆ అవునక్క పట్టణం పట్టణంలోనే ఉంటాం
అంటె మాది మేమేమో పల్లెటూరులో ఉంటాం అంటె మాది గూడ పట్టణం దగ్గర్ లోనే లేగాని మేము ఉండేది పల్లెటూరే
సర్లే కాని పట్ పట్టనం కన్నా పల్లెటూరులోనె మంచిగుంటది ఇక్కడయితే ఎప్పుడు సౌండ్స్ వస్తా ఉంటాయి ఎక్కువయ్యి బస్సులవి ఎయిర్ పొల్ల్యుషన్ ఎక్కువ ఉంటా ఉంటది
అంటే ఎంతనైనా పల్లెటూరి వాతావరణం తర్వాతనె పట్టణంలొ ఎక్కువ పట్టణంలో గూడ ఆరోగ్యంగా గూడ ఉండరు ఇక్కడ స్వచ్ఛమైన గాలి చెట్లు అడవులని ఉమ్ ఇక్కడ పచ్చని పొలాలు
ఉమ్ అవును అన్నీ ఉంటాయి
హుమ్ మళ్ళ స్వచ్ఛమైన గాలి అక్కడ పట్టణాలల్లో ఏముంటది అంత కాలుష్యమైన గాలి గాలి ఫ్యాక్టరీలని అవ్వని ఇవ్వని మొత్తం
బాగుంటది ఎప్పటి అవి
ఉమ్ ఉమ్ అంత గాలి మొత్తం కాలుష్యమయి ఉంటది ఇగ అట్లా ఉండడం వల్ల గూడా ఆరోగ్యాలు గూడ సమస్యలొనె ఉంటాయి గదా
ఉమ్
మా దగ్గర అట్లేముండదు ఇక్కడ వాతావరణం మంచిగుంటది మాది పల్లెటూరు గాబట్టి చుట్టు పొలాలుంటాయి ఇంకా మా ఇంటి చుట్టూ అయితె అన్ని పొలాలు తోటలని అవ్వని ఇవ్వని అన్ని ఉం
అందరొస్తు మంచిగ మాట్లాడుతా ఉన్ టారు సరిగసి పట్టణంలొ అయితె ఎవరి పనిలొ వాళ్ళే ఉంటారు
అవునవును ఏదన్నా చిన్నదేదన్నా జరిగినా గూడా ఒప్ ఒక్కరికి ఏమైన్న జరిగిన వంద మందొస్తారు హుమ్ అక్కడ ఏం జరిగినా అసలు మనిషి క్ ప్రాణం పోతుందన్నా గూడా ఎవరు పట్
వాళ్ళేపట్ ఎవరు ఏం పట్టించుకొరు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు
అవునవును అదిట్లనె ఉంటరు ఈడ మాది ఊరు పిల్లలనయితే ఇప్పుడు పల్లెటూర్లలొనయితె మనం కూరగాయలైనా మన తినడానికి ఏవైనా న ఏదైనా సరే మందులు లేకుండా అన్ని వండించి ఉంటాయి కాబట్టికి మనకి ఆరోగ్య. పరంగా ఇసంటి సమస్యలు ఉండవు ఇగ అక్కడ మొత్తం మందులు వేసి పండి. వస్తారు కాబట్టికి అన్నీ అనారోగ్యాలే కదా.
ఆ ఎప్ ఇగ అన్ని మందులు వేస్తారు ఇంకా పట్టణంలో అయితే చాలా మంది. మందు ఉంటారని ఇంకా ఎక్కువ మందులు వేసి ఇంక ఎక్కువ. ఆ లాభం రావాలనేసి చూసుకుంటారు.
అవునవును యాది ఒప్పుకో వృద్ధిలోకి వచ్చే పంటని వీళ్ళు పది రోజులనే పెరిగేటట్టు చేసి వచ్చి ఆ అమ్ముదురుగా అట్లుంటది ఇక అక్కడ
మ్
ఇక్కడయితే అట్లే ఏమి ఉండదు ఇక పల్లెటూర్లలో నయితే మంచిగా ఉంటాది వాతావరణం మంచిగా వ ఉంటుది ఇక్కడ అన్ని. ఉ గొడ్లు అని అవ్వని మనషి ఇది మంచిగా మాట్లాడతారు మళ్ళీ ఇగ అక్కడ లైక్. ఎంత తేడానో పల్లెటూర్కి పట్టణానికి కాకుంటే పల్లెటూరులో అలవాటు. టైనా ఉంటారు కదా వాళ్ళు పట్టణంలో బ్రతకలేరు అసలు
అవును ఎప్పుడు ఇగ మనుషులను చూసి ఇక్కడికి వస్తే అసలు. మనుషులు ఉండరు సరిగ్గా మాట్లాడరు.
అవునా అవును హమ్ అక్కడ వాత వాతావరణం పడదు అక్కడ తిండి పడదు వాళ్ళకి విలేజ్ లో ఇట్లా మామూలుగా గ్రామాలలో ఉండ్. ఉండే వాళ్ళకి ఇక అక్కడికి పోతే మాత్రం బ్రతకలేరు అసలు
అవును
ఉమ్ ఇంకయినా పట్టణాలలో అలవాటైన వాళ్ళు ఇక్కడ గ్రామాలల్లో బతకలేరు వాళ్ళు కూడా.
అవునక్కా
ఉ పల్లెటూర్లలో ఉండి ఉండి పోయిన వాళ్ళు అక్కడ ఉండలేరు అక్కడ ఉన్నవాళ్ళు ఇక్క ఇక్కడ ఉండలేరు కాకుంటే ఎంతనైనా కూడా మన ఆరోగ్య పరంగానైనా అక్
కానీ ఆ సమ్మర్ ఆ ఎండాకాలంలో అమ్మమ్మ వాళ్ళింటి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తది ఇట్లా పట్టణం నుంచి వెళ్ళినప్పుడు.
అవునవును ఉమ్
ఆ బండిల సౌండ్ ఏం పొల్యూషన్ ఏం ఉండదు. మంచిగా.
మనక్
కోళ్ళు మేకలు బర్ లు అన్ని ఉంటాయి అక్కడ మంచిగా వాటితోని ఆడు. కోచ్చు
అవును హుమ్ మంచిగా ఉంటారు పిల్లలు అయితే ఇక మామలు ఎప్పుడు ఇట్లా సెలవులు ఇస్తారా ఆనని. సెలవులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వెళ్ళాలి మేము ఊర్లళకి అని ఆలోచిస్త.
మ్ నేను కూడా అంతే చిన్నప్పుడు మా సం. ఎప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనేద్ అనుకునేదాని.
ఊ ఇప్పుడు నాకు కూడీ ఇద్దరు బాబులున్నార వాళ్ళు గూడెప్పుడు హాల్డేస్ ఒతయ్ ఎప్పుడు పోవాలి అమ్మమ్మ వాళింటికి మేమ్ ఎప్పుడు ఆడు పోవాలి అక్కడ అలానే ఎందుకంటే అక్కడ వుండే వాతావర్ణం అట్లుంటది గదా స్కూల్ అని ఇప్పుడు మామూలుగా బార్లు ఉమ్ అవును ఇగ అట్లు ఉంటయ్ గదా వాటిని చూసేసరికి వాళ్ళక్ గుడా ఇగ సంతోషంగా ఉంటరన్నమాట ఇ
అవును.
అవును ఎంతైన అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి చాలా తేడా ఉంటది కదా
అవును అక్క.
మ్మ్
అ
ఇగ మెయిన్
కని ఇక్కడైతే అన్ని దొరుకుతయి అంటే షాప్స్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరుంటయి అనుకుంటర్ గని పట్టణం కన్నా పల్లెటూర్లల్లనే
ఆడ అన్ని దొరుకుతయి కని ఆరోగ్యం ఒకటే దొరు తదక్కడ ఈడ మాత్రం ఏది దొరకకున్నా గుడా దే దే ఇక్కడ పండే వాటితోనే ఇక్కడా హాయిగా
తినడానికి అన్ని మంచి అక్కడే ఉంటయి. పట్ పల్లెటూరులోనే ఉంటయి మంచిగ
ఇప్పుడు పట్టణం చుట్టుపక్కల గుడా చాలా పల్లెటూర్లులుంటే తెల్సా పల్లెటూర్ల నుంచిలే పట్టణానికి గుడా తీస్కొని పో తా ఉంటరు ఏయైన
ఎందుకంటే ఇక్కడే వాళ్ళెట్లా పండించర్ కాబట్టి ఈ పట్టణం పల్లెటూర్ నుంచే పట్టణంలో కొస్తయిగా
అవును ఇగ అట్లనే
మ్
ఎంతైనా మరి ఇక్కడ ఎంత మంచిగుంటద్ అడవులుంటయి చెట్లు ఆడొక్క చెట్టు చూడ్డానికి గుడా కనపడవు చెట్లైనా పక్షిలైనాయి
గాలియ ఇన్ సమ్ ఎండాకాలంలో మంచిగ గాలొస్తది అదే ఇక్కడ పట్టణంలో అయితే కరెంట్ పోతే కనీసం చెట్టు కింద కూర్చుందాం అంటే చెట్లు గుడా ఉండవు.
మళ్ళ అందులోటి వేడి గుడా బాగుంటది అక్కడ పట్టణాలల్ల ఇక్కడ పల్లె టూర్ లెక్క చల్లగుండదు ఎందుకంటే ఆడ ఎక్కో ఫ్యాక్టరీలుంటయి అందులో ఎండ గొడతా ఉంటది ఇగ అవి ఇవి కలిసి ఇంక ఫుల్లు వేడస్తా ఉంటి టది ఆ ఈడ అలాంటివి ఏం ఉండవు ఒక ఫ్యాక్టరీలు అసంటివి ఏం ఉండవు మొత్తం పచ్చని పొలాలు పంటలు అన్నీ ఇగ అట్లనే ఉంటయి గదా ఇగ హ్మ్ అట్లుండే సరికే ఇగ మ మనుషులైనా ప్రశాంతంగ ఉంటడే ఏ ఆరోగ్యానికి ఏ హాని లేకుండా అందరు మంచిగుంటర్ ఇగ అట్ల పట్టణాలల్లో అయితే అట్ ట్ల ఉండరు మనుషులు
హ్
ఎవర్ని పట్టించుకోకుండా ఎవరి బా పనులు వాళ్ళవే ఎవరి బాధలు వాళ్ళవే అన్నట్ ట్టు ఇగ అంతే ఇగ ఒకరికొకరి సంబంధం లేకుండా ఉంటరు గదా ఎం
అవును ఇంటి పక్కన ఉన్నా కూడా అసలు వాళ్ళు తెలియన్ కూడా తెల్వదు పట్టణంలో ఉంటే వాళ్ళు ఎవరో అన్నట్టు ఉంటారు
ఊ మన ఊర్లలోన అయితే అట్లు ఎందుకుంటారు మనకి ఇక్కడ ఏదో ఊర్లో ఇక్కడ ఏం జరిగి కూడా ఇక్కడ చిన్న ఎంత దూరంలో జరిగినా కూడా ఊర్లలోనే అయితే తెలిసి ఊరి మొత్తం తెలిసిపోతది ఇట్లు ఉంటది అక్కడ ఏమి ఉండదు ఇక్కడ మన ఇంట్లో జరిగినా కూడా వాళ్ళు వాళ్ళ చనిపోయి పోయిన ఉన్నా బ్రతికినా అసలు ఏ ఎట్లు ఉన్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకునేదే ఉండదు
అవును అయినా మేము ఎక్కడికెళ్ వాళ్ళు ఎక్కడికెళ్తే మాకేంటి అన్నట్టుంటారు అందరు
అవునవును పల్లెటూళ్ళలో అట్లా ఉండరు
ప్రతి ఒక్కరు ఒకవేళ ఇంట్లో వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు వచ్చి మనతో మంచిగా మాట్లాడి మంచిగా చూసుకుంటారు అమ్మ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే
అవునవును పనులు ఉన్నప్పుడు పనులల్లో పోతారు పల్లెటూళ్లలో అయితే పనులు లేకుంటే అందరు ఒక దగ్గర కూర్చొని మంచి గా ముచ్చట్లు పెట్టుకుంటా
ఊ అన్ని పనులు షేర్ చేసుకుంటా ఉంటా తేరి ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళకన్నా బయటి వాళ్ళే ఎక్కువ వచ్చి చేస్తారు
కొత్తరు బై మనకి ఏ హెల్ప్ కావాలన్నా అసలు దేని గురించైనా కూడా అన్ని వాళ్ళే చే త్త ఉంటారు ఇగ ఇగా అట్లా ఉంటది ఇక పల్లెటూర్లకి పట్టణానికి అనేది ఇ అట్ తేడాలు అట్లనే ఉంటాయి ఇగ
ఆ
ఊ
మం పల్లెటూరులలో టీవీ లేకపోయినా కూడా టీవీలు లేకపోయినా కూడా మంచి చి ఉండొచ్చు మంచిగా ఆ ముచ్చట్లతోనే ఆ ముచ్చట్లతో తోనే గడిచిపోతది కాలం అనేది
ఆ టీవీతోనే ఏమంత సంబంధం ఉండదు ఇగా వాళ్ళు మంచి చెడులను మాట్లాడుకు కోవడం చేయడం అలాంటివి ఉంటా ఉంటాయి ఇగా ఏమే టీవీల గురించి అలా ఏం ఎక్కువ ఉండదు ఇగా
ఇప్పుడు అంటే అన్ని టీవీలు సెల్లులు మొబైల్స్ వస్తున్నాయి గానీ అప్పుడు అసలు ఆవన్నీ ఏం లేకుండెన్
అట్లాంటివి ఏం లేకుండా పల్లెటూళ్లలో అయితే దూరదర్శిని అని అవని ఇవని పైన ఇట్లా ఇళ్ల పైన అట్లా పెట్టి అట్లా ఏదో ఒక ఛానల్ని అట్లా చూసే వాళ్ళు ఇగా ఇప్పుడు మాత్రం ఇగ అన్నీ ఇ సెల్లులని అవి అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం ఇగ ఆవే ఇగా వాడుతా ఉంటారు కాబట్టికే ఒకరికొకరి మధ్యలో ప్రేమ అనురాగాలు ఉ
ఊ అన్ని పండుగలు కూడా మంచిగా అక్కడే అయితాయి కోడి పందలు దసరా సద్దులు
ఆ
ఉ
ఇగ అదే ఇగ ప్రేమ అనురాగాలు అవన్నీ ఉన్నాయి ఇట్లాంటివి ఊ ఎంతైనా వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉ
ఆ
ఉ అంటే మనం తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళకే అది అర్థమవుతుది అట్లా
ఓ
మ్మ్ ఇక్కడ ఉండి ఉండి పల్లెటూర్లలో ఉండి ఉండి పట్టణాలకు పోయిన వాళ్ళకి అప్పుడు అర్థం అర్థమైతది
అసలు వాళ్ళు అక్కడ సెట్ కూడా అవ్వలేరు ఉండలేరు వాళ్లతోని మాట్లాడడానికి మనుషులు ఉండారు
ఆ తిండి పడదు వాళ్ళకి ఆ గాలి పడదు హ ఆ తిండి గాలి అసండీ అసలు ఏవి పడకుండా ఉంటాయి ఇగ అట్లావుంటది ఇగ హాలిడేస్ వాస్తది కాబట్టి ఏటోలు ఆటే,